బాగున్నావా
ఆ బాగున్నాను మీరు బగ్గున్నారా
ఏం చేసానవ్
తిన్నారా
ఆ తిన్నా నువు తిన్నావా
ఆ ఇందాకే తినేసొచ్చాను ఆము రొటీన్ ఇక బీట్రూట్ కర్రీ రసం చేసారు తిన్నాం
బీట్రూట్ కర్రినా బీట్రూట్ తొ కర్రీ కూడ చేస్తారా
ఆ ఫ్రై అలా
ఆహ
హ
ఇక మీరు పీజీ లోనే కద ఉంటాండేది ఇప్పుడేమ్ ఆ ఆ ఇప్పుడేమ్దొ గ్యాసెస్ది ఎందో వచ్చింది ఇవ్వడం లేదంట పీజీస్కి
ఆ అక్కడ ఇరాన్ అక్కడ ఇరాన్ లో అక్కడ వార్ జరుగుతుంది కదా సిలిండర్స్ అన్ని ఆపేశారు ఆ
ఇంక బెంగళూరు సైడ్ అయితే అంత స్టార్ట్ చేసేసినారు బయట పీజీ స్ బయట కట్లు తెచ్చుకొని చేయడం
కొన్ని పీజీ స్ మూసేశారంట
ఇంక హోటల్స్ కూడా వర్క్ కావు గ్యాస్ లేకపోతే ఇళ్లల్లో కూడా కష్టం అయిపోతుంది ఇంకా
అవును ఇంకా అంతా పొయ్యి మీదే చేసుకోవాలా వంటలంతా ఇంకా పాత కాలంకి వెళ్ళిపోవాల క కొన్ని రోజులన్నా
ఉ మల వోల్డ్ డేస్ వచ్చేసాయి కానీ అవి గోల్డన్ డేస్ అనుకొండి కోండి ముందు కాలంలో అవి దాంతోనే చేసుకొని ఇప్పుడు ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు
ఆ హెల్త్కు కూడా మంచిది అలా చేసుకుంటే అదే మీకు ఈ ప్రాజెక్ట్లు ఎక్స్ అంటే ప్రాజెక్ట్ ఏమ్ చేయమని చెప్పలేదా
చెప్పినారండి త్రీ టు ఎండింగ్ లొ లో మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమంటన్నారు ఇంకా రీసెంట్ గా ఒక వర్క్ షాప్ జరుగుతాంది ఆ వర్క్ షాప్ సర్టిఫికెట్ కావాలంటే ఇంక మిని ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమన్నారు
అ అటెండయారా వర్కుషాపు కి
రేపు లాస్ట్ డే అండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డేస్ అటెండ్ అయినా మీకు కూడా జరుగుతానయా కదా సేమ్ కంపెనీ వాళ్ళే వచ్చిఇస్తా నార్ కదా
ఫైవ్ డేస్
అ
ఇంక రేపు అయిపోతది మాకు రేపు మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమన్నారు
ఆ
అదే దానికోసమే చూస్తాన్నాము
ఏమన్నా డిసైడ్ అయినారా ప్రాజెక్ట్స్ ఏమన్నా
అదే మేము ఏమనుకుంటున్నాం అంటే మొన కాలేజ్ నుంచి వచ్చినప్పుడు అనిపించింది అనమాట అంటే సెక్యూరిటీ వాళ్ళు బయట ఉండి అంటే ఏ బస్ నెంబర్ పోయింది ఏంటి అనేది వాళ్ళు నోట్ చేసుకుంటాన్నారు ఇంకా ఇప్పుడు ఎట్లా ఇంక సమ్మర్ సీజన్ వస్తాఉంది కదా ఇంక ఎండలో ఉండి వాళ్లు నోట్ చేసుకోవాల
కాలేజ్ రెఫరెన్స్ తీసుకొన మీరు చేస్తాంది మీ కాలేజ్ లో బస్సెస్ కి ఇప్పుడు మామూలుగా కూడా మా కాలేజీ లో అయితే ఎట్ లీస్ట్ సెక్యూరిటీ వాళ్ళు ఏ బస్సు పోతుందో అది నోట్స్ లో రాసుకుంటా ఉంటారు
అదే నోట్లో రాసుకుంటారు ఇంకా ఇప్పుడు ఎట్లా ఎండాకాలం కదా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎండలో ఉండి అందుకనేసి ఇక్కడ అంటే బయట ఒక సెన్సార్ లోకల్కి అంటే బస్సు ఎంట్రీ ఇచ్చినప్పుడు బస్ లీవ్ అయినప్పుడు అట్ల రాశీట్లా కోడ్ ఎన్ ట్రీ చేద్దామని ఉన్నాము
మేము వచ్చి ఆ స్టూడెంట్స్ ఎంతమంది అది ఇది కూడా మీ ప్రాజెక్ట్ కి సిమిలర్ గానే ఉంటుంది స్టూడెంట్స్ క్లాస్ లో ఎంత మంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు ఎంత ప్లేస్ ఆ క్కుపోయతాన్ని ఇన్ని చేసాకు అవుతుంది దాని పైన చేద్దామని ఉన్నాము ఎందుకంటే రోజూ టీచర్స్ వచ్చి అటెండెన్స్ తీసుకుని పీరియడ్ పీరియడ్ కు వచ్చి వేరే సార్స్ వాళ్ళొచ్చి కౌంట్ చేసుకొని వెళ్తా ఉంటారు అదేంటో మనమే
అ ఇంకా కొన్ని పీరియడ్స్ కొందరు ఉంటారు మళ్ళీ కొందరు ఉండరు ఆ బెటర్
అట్లా చేద్దామని ప్లాన్ ఉంది దానికి కాంపోనెంట్స్ ఏమేమివుతా ఏమన్న ఐడియా ఉందా
ఆ కాంపోనెంట్స్ ఆ ఇంకా సెన్సర్స్
సెన్సార్స్ కావాల బజార్ బజార్ కూడా కావాలేమో కదా
బసరు పెట్టొచ్చు కానీ ఏమంటే ప్రతిసారి సౌండ్ ఉన్నప్పుడు క్లాస్ లో కొద్ది డిస్టర్బెన్స్ ఉంటది కద అంటే పన్ ఎంటర్ అయినప్పుడు ఇట్లా బజార్ సౌండ్ రావడము పోయినప్పుడు అట్లా
ఉమ్ దానికి టూ సిమ్ సార్ స కావాల్సి వస్తుందేమో కదా
ఆ అవునువును
ఆ సెన్సార్స్ మనం ఏవన్నా తీసుకోవచ్చు అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ తీసుకోవచ్చా లేంటే ఐఆర్ సెన్సార్స్ ఇట్లా ఏమన్నా తీసుకోవచ్చా
ఇడు అల్ట్రాసానిక్ సెన్సర్ తీసుకున్నామంటే డిస్టెన్స్ ని మెజర్ చేస్తుది ఉంటే అనేసి
ఇంగ ఇంగ ఏ అయ్యారచ్చు ఆప్స్ ఆ
ఎంత
ఇప్పుడు అయితే ఇంగ ఏ సెన్సార్స్ యూజ్ చేస్తే బాగుంటుంది
ఆ
ఏ సన్సార్స్ యూస్ చేస్తే బాగుంటుంది అంటారు
ఇంకా ఐఆర్ సెన్సర్ యూస్ చేస్తే బెటరేమో
ఎల్సిడి కూడా కావాలేమో కదా డిస్ ప్లే చేయడానికి ఎంతమంది వస్తన్నారు ఎంతమంది వెళ్తన్నారు
మరి ఏమంటే ఇంకా అంటే డిస్ప్లే తో పాటు మన ఆ డేటా అంతా క్లౌడ్ లో స్టోర్ అయ్యేటట్టు ఏమన్నా ప్లాన్ చేయండి అంటే ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ స్టోర్ అయిపోతుంది అయి కొద్దిగా బెటర్ కదా మనం చూడ్డానికి కౌంటింగ్ అంతా ఆవు కలు
అది కాంపోనెంట్స్ మీ సరౌండింగ్స్ లోనే ఉన్నాయా
అంటే ఇక్కడ కొంచెం డిస్టెన్స్ లో ఉంది అదే కంపెనీ అక్కడే వెళ్ళి తీచ్చుకోవాలి ఇంకా
ఉహ్ మాకేం చేపినరాన్
ఒకటే డానం కదా వాళ్ళైనా చెప్తే తేస్తాము అన్నారు.
ఆ మాకు కూడా అట్లే చేపిన్నారు వాళ్ళు సేము. మనీ మనమే పే జేసుకోవాలా ఏమన్నా లిస్ లిస్ట్ గావాలన్ లిస్ట్ రాసి ఇవ్వండి. మేం గావాలంటే తెచ్చిస్తాం అన్నారు వాళ్ళు
ఉ వాళ్ళ దగ్గరే తీసుకోడం బెట్ట్రరే గాదా ఇగా బయట కన్నా కొంచం ఏమౌంట్ ఏమన్నా తగ్గు
ఆ అయినా మాకి లాస్ట్ డే రేపే గదా రేప్ పే మాగైతే లాస్ట్ డే ఇప్పుడు ఎట్లా తెప్పించుకోనిమ్ ఐడియా అంటే రేపు ఆళ్ళు ఏళ్ళిపోతారు. మనం ఏళ్ళిపోతారు, మనం ఏళ్ళిపోతాం ఇంగా సాటర్డే సండే మాకు హాలడే
ఆ అంటే ఇంగా ఇంకా ఏం చేమ్ మీర్ రేర్ ఇంకా రేపు మీ ప్లాన్ చెప్పండి. సార్కి ఇలా ఇలా అనేసి ఉమావో అంతే ఇంకా ఆఆ రేపే చేయమన్నారు మేము ఏమనుకున్నామంటే మా కోడ్ అంతా రెడీగా పెట్టుకోడేసి
హుహ్
ఇంగా అవే ఇంకా కాంపోనెంట్స్ వాళ్ళతోనే తీసుకుని అంటే ప్రాజెక్ట్ దాంట్లో బిల్ చేసేస్ ఈ వీడియో లాగా తీసుకున్నాం ప్రసెంట్ అనుకున్నాము. మది నిదానంగా కాంపనేస్ వాచ్చో అనేసి
ఉహ్మ్ మాక్ ఏం చెప్పినారంటే ఒక ప్రాజెక్ట్ బిల్ జేసి ఆ మెయిల్ లో పెట్టండి వీడియో తీస్ హి ప్లేసు ఒక వన్ మినిట్ ఎక్సప్లయిన్జ్ హేయండి. ఆ ప్రాజెక్ట్ గురించి రెఫరెన్స్ లాగా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు హెచ్ఓడి కన్నా చూపియండి. ఇడాకుంటే హెచ్ఓడి కన్నా మెయిల్ చేయండి అని చెప్పినారు. ఆ వీళ్ళు చానా మాక్ ఇప్పుడు వర్క్ షాప్ చెప్పే వాళ్ళు జే ఏమన్నా పిలష్నం అన్క్ కో డౌట్స్ కి కసరుకుంటారు. వెనకాలే టూ బ్యాచెస్ ఉన్నాయ్ వాళ్ళకే చెప్పిసరు. ఎంత పిలిచిన్నా రారు. ఆ అసలు వీళ్ రే
వాళ్ళ దగ్గరే ఉంటేన్ ఆ వాళ్ళకే దేలుస్తది. మిగతా వాళ్ళంతరికీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళని ఇంకా పుషప్ చేయలే గాదా అందుకి
ఆ మా బ్యాచ్ లో కొంతమంది బానే చేసరు వాళ్ళ అన్ని అవ్ పుట్స్ సిప్పిసరు. కానీ వాళ్ళనేం తీసుకోడు. వాళ్ళే బాగ్ జేసారా. వాళ్ళే బాగ్ చేస్ తన్నారు అని జేప్తారు. లాస్టు టూ బ్యాచెస్ వాళ్ళు అట్లా జేప్తే మోటివేట్ అయిన వాళ్ళు కూడా డిమోటివేట్ అయిపోతారు.
అందర్నీ ఈక్వల్ గా చూడాలా ఈక్వల్ గా చేపించాలా డౌట్ ఏమైనా ఉంటే కొద్దిప్ పేషెంట్స్గా జేప్తే ఇంగా, స్టూడెంట్స్ కి గూడా ఇంగా, కొత్త నేర్చుకోలే, నేర్చుకోవాల అన్న ఇంట్రెస్ట్ వస్త్
హుహు్ ఏమన్నాడ్ అంటే మీరు అసలు ఇంజనీర్స్ ఏనా మీరు బీటెకేనా చదువుతాది అంటరు.
మువు మా కాలేజ్ లో ఇంకెవరైనా వస్తరు. అసలు మీ బేసిక్స్ లే, బేసిక్స్ లేవ్ అంటరా.
యాడా అసలు బీటెక్ మొత్తం రికార్డ్స్ అబ్జర్వేషన్స్ రాసుకునేకే సరిపోతాండి. ఇగ్నక్యాడ బేసిక్సు
ఆ అబ్జర్వేషన్సది అన్న తీసేస్తే బెటర్ డైరెక్ రికార్డ్ అన్నా ఇంకా మీక్రీ ఇంకా రికార్డ్స్ రాస్తున్నారా.
మేము ఇంకా రాస్తానేన్నాం త్రీ ల్యాబ్స్ జరుగుతాన్నాయి అసలు సిక్స్థ మ్మ్
సాము ఇంకిప్పుడైతే కొత్తగా కాలేజ్ కొంచె చం మానేజ్మెంట్ అంటే మార్నారనమాట
మ్మ్
అంటే అమౌంట్ ఒకటే కొద్దిగా ఎక్కువ పే చేస్తే వాళ్ళు ప్రింటెడ్ విస్తారు రికార్డు ఇంకా జస్ట్ నోట్ చేయాలంతే వాల్యూస్
లో కూడా ఉంది కానీ మా డిపార్ట్మెంట్ లో లేదు వేరే డిపార్ట్మెంట్స్ లో అలే జరుగుతాంది అసలు మా డిపార్ట్మెంట్స్ లో రికార్డు రాయాల అబ్జర్వేషన్ రెండు రాయల్ల
చేయాల్సింది మీరు హెచ్ ఓడీకో ఎవరికో ఒకరికి లెటర్ రాసి ఇంగ టైం అంతా అక్కడే సరిపోతది ఇంకెప్పుడు మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేది
వాళ్ళు ఏమంటారంటే మీకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జే మీరు ల్యాబ్స్ బాగా నేర్చుకున్ టేనే కదా అంటారు ఏమన్నా అంటే రాస్తాంటే ఏమన్నా వస్తుందా చెప్పండి
చేస్తేనే మనకి ప్రాక్టికల్ గా చేస్తే నాలెడ్జ్ మంచిగా ఉంటది రాస్త ఏంది రాస్ తే రామకోటి లాగే ఇంగ రాస్తానే ఉంటే సరిపోద్ది
రాయడం లోనే
అక్కడ ఇంకా ఏమన్నా ఎర్రర్స్ అలా ఏమన్నా వస్తే కొంచెం రెక్టిఫై చేసుకొని ఇంకా కొని ఇంకా దాని మీద వర్క్ అన్ చేయొచ్చు
మ్మ్ సరే ఏందోలేండి అసలు కాలేజ్ రూల్సే బాలేదు
అవునా మాకి ముందు బానే ఉన్నింది ఈ సెమ్ ఒకటే కొంచెం అట్లా సిక్ట్ హెచ్ వో డి చేేంజ్ అయ్యారా ఇంగ సడెన్ గా చేంజ్ అయితే ఇంక వాళ్ళ ఇంకొత్తగా సి ట్టుగా పెట్టాలి ఇలా ఇలా అనుకోయింటారు కదా వాళ్ళు
ఇంకా మాకైతే రేపు ఎగ్జామ్ ఉంది ప్లేస్మెంట్స్ ని ఏం రాస్తానో ఏమో మానింగ్ టె వర్బల్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయంట ఆప్ట్యూడ్ ఉంటుందంట కోడింగ్ ఉంటుందంట మేబి మ్మ్ ఈసీఈ డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా కోర్ సైడ్వి కూడా ఇస్తారు నాకు తెలిసి
ఆ
ఒకవేళ అది సాఫ్ట్వేర్ కంపెనీ కాకపోతే కోర్ సైడ్ ఇస్తారు లేకుంటే ఇంగ హార్ట్
వచ్చా వాళ్ళు మెన్షన్ చేస్తారా
ఏ లాంగ్వేజ్ లో అయినా రాయొచ్చు మనం
ఉ
ఆ రేపటికి ప్రిపేర్ కావాలండి సరే అండి అయితే బాయ్